బాగున్నార అక్క
బాగున్నారా బాగున్నావా
ఆ బాగున్నా అక్క మీరేం చేస్తున్నారు
ఏం చేయట్లేదురా ఇప్పుడే ఇంధ కే అన్నం దిన్నా కాలీ గ నే ఉన్నం
అదేలక్క మేమ్ కూడా ఖాళీగానే ఉన్నం
ఆ పిల్లలు ఏం చేస్తున్నారు టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి
టెన్ అ నెక్స్ట్ మంత్ అక్క
ఆహా
హ్
మరి మంచిగా చదువుతుందా
ఇంకా మొత్తం సేలబస్ అయిపోయిందంట రివిజన్ స్టార్ట్ చేశారు. మంచిగానే ఉంది
ట్యూషన్ ఏక్కడ ఏళ్తుంది
ట్యూషన్ ఇక్కడ మాకు దగ్గర తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్తా ఉంటే మంచిగా అక్కడ పంపిస్తన్నాం.
హూ ఎంత స్కోర్ తెచ్చుకుంటదో మరి చూడాలి మీ అమ్మాయి
ఉ అదే చూడాలె అదే నెక్స్ట్ ఏంట ఆఫ్టర్ టెన్త్ అనేది చూస్తున్నాం. ఇంకా
ఏమంటుంది
ఓసరేమో డిప్లొమా చేసి అట్లా బీటెక్ వెళ్ళిపోతా అని అంటుంది.
ఎందుకు అంట
బీటెక్ చేస్తే ఇట్లా ఇంజనీరింగ్ అట్లా చేస్తా అనేసి మేమేమో ఇంటర్ గట్లా చేసి డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు గాదా అవునండి ఏం చెప్తన్నాన్ ఏమి ఏమి వద్దు ఆ ఈ అట్లా డిష్కర్షన్ అయి తంది
ఊ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు రా ఇగో ఎట్లుండదంటే అంటే వీళ్ళకి తెలిక పైన ఫ్రెండ్స్ ఒక్కళ్ళ ఏం చెప్తే ఆ మేము అదే చేస్తాం అన్నట్టు ఉంటది ఆ పిల్లల మైండ్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు కదా
ఆ అదే అక్క ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఎంత మంది ఖాళీగా ఉండట్లేదు అక్క
చాలా మంది లేడీస్ జెంట్స్ అయితే అంత మంది ఏదో ప్లేస్మెంట్స్ ఇట్లొచ్చి అట్లా పోవడం తప్ప అంత చదువు చదివిన మళ్ళీ మ్ టెక్ చదవ సారే ఏం టెక్ చదివాకూడా వస్తాని గ్యారెంటీ ఏముంది.
అదే అసలు ఇంకా అన్ని అంట్లా చేసుకుంటూ పోవాలంటే మన దగ్గర కూడా పెట్టాలి కదా డబ్బులు కూడా
అవును
అలా చెప్తా అంటవీళ్ళకేం అర్ధంగా అలా డిగ్రీ చెత్తే డిగ్రీ బేసిక్ మీద ఏదో గర్ జాబ్స్ ట్రై చేయొచ్చు.
అవును ఇప్పుడు డిగ్రీ చేసాక్ పీజీ చేసుకుంటే టీచర్ కెళ్ళొచ్చు.
ఆ
లెక్చరర్కి వెళ్ళొచ్చు మళ్ళీ తర్వాత ఏమన్నా ఇప్పుడు డిగ్రీ మీద ఇలాంటి గ్రామ సభలు గ్రామ దీపికలు లేకపోతే ఇంకా ఏమంటారు పంచదా ఆపీసు ఉంటాయి కదా వి ఆర్ ఓ, ఆ వీ ఆర్ వో, ఏం ఆర్ ఓ ఏం ఆర్ ఓ ఇలాంటి జాబ్స్ రాసుకోవచ్చు ఒక బ్యాంక్ జాబ్స్ రాసుకోవచ్చు.
అదే చెప్తా ఉంటే విల్లేమో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కడ వస్తాన్నయి అసలు ఏ ఏ వచ్చినా కానీ ఏమి ఎన్ని మొత్తం తీసేస్తున్నారు.
అవును అసలు అయినా ఒకలా వెళ్తే ఎక్కడో వెళ్ళాలిరా మరి అక్కడ దాకా ఆడపిల్లని ఎట్లా పంపిస్తారు.
ఊ దగ్గరలో మనకి ఇక్కడ ఎక్కడ వస్తా ఎక్కడ ప్రాపర్గా కాలేజెస్ లేవు ఏవి లేవు ఇక్కడ దగ్గర్లో అని
మరి ఆమె ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏదో చెప్తే వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తారు మీరు అట్లా మనం అట్లా కాదుగా ఫ్యామిలీసు కష్టపడి బతికేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల్ని
అదే అంటాంటే ఆమె ఏమ అయినట్లుగా అసలు ఎంత మట్టికి ఇంజనీర్ ఇంజనీర్ అంటుంది.
ఆ
ఆ
ఓకే అంత స్కోర్ వస్త చ్చుద్దో చూద్దాం ఫస్ట్ అయితె
స్కోర్ వచ్చినా ఇప్పుడు స్కోర్ వచ్చినా మళ్ళీ ఎంసెట్ రాయాలి కదా అక్క
ఆ
ఆ అట్లా రాన్న రాయాలి వాటిలో ర్యాంక్ వస్తేనే కదా లేకపోతే ఇప్పుడు మళ్ళీ బీటెక్ కానీ డిప్లొమా కానీ మొత్తం అన్ని ఫీజులే కట్టాలంటే ఎట్లా
ఆ
అదే ఇట్లా ఈ
ఇప్పుడూ మంచిగా ఇంటర్ తీసుకు కొనీ ఎంపీసీ ఓ బైపిసీ ఓ తీసు కొని డిగ్రీ చేసేస్త అంత బాగుంటదీ. ఇప్పుడు డిప్లొమా జేసీ ఈ మూడు సంవత్సరాలు బీటెక్ ఆరు సంవత్సరాలు ఎంటెక్ రెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చదవాలి.
ఆ అదే సర్లే
పెళ్లికి ఎన్ని డబ్బులు
మేము అదే అన్న సరేలే ఫస్ట్ అయితే ఇంటర్ తీసుకో లేకపోతే బైపీసీ కాకపోయిన ఎంపీసీ తీసుకో తర్వాత అప్పుడైన నీకు ఒకవేళ అప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎంపీసీ ద్వారాగానీ వెళ్లొచ్చు గదా
ఆ
బీటెక్కిి రా రాసియని అంటే అట్లా ఒప్పుకోదంట ఏం డిప్లొమానే చేస్త చేస్తా అంటుంది
ఇప్పుడు డిప్లొమా జేసి ఇంజనీర్ అవ్వాలా
డిప్లొమా చేసి తర్వాత బీటెక్ చేస్తే అప్పుడు ఇంజనీరు ఇదొక త్రీ ఇయర్స్ అదొక త్రీ ఫోర్ ఇయర్స్
హ్మ్ అంటే ఇప్పుడూ డిప్లొమా చేసి నోళ్ళకి బీటెక్ ఫోర్ ఇయర్స్ గాదు త్రీ ఇయర్స్ఏ
ఒక వన్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదు ఇట్ల చేస్
ఆ ఇక్కడ త్రీ ఇయర్స్ అక్కడ త్రీ ఇయర్సు
హ్మ్ సిక్స్ ఇయర్స్ ఇంక ఇదైనా అంతే కదా ఇంటర్ ఇదో టూ ఇయర్స్ ఆ బీటెక్ ఫోర్ ఇయర్స్
మరీసారి బీటెక్ చేసిద్ది అనుకో బీటెక్ చేసాక కైనా మరీ వస్తదా
అదే అదే చెప్తున్ చాలా మంది ఉంటున్నారు కదా ఖాళీగా వద్దు అని అంటే అయినట్లే అసలు అదే ఏం అర్ధంగాట్లే ఇది ఏంటో జాబ్స్ కూడా చానా మంది అస
ఎక్కడ వస్తన్నాయి రా పెద్ద పెద్ద జాబ్స్ చేసి ఏ ఎగ్జామ్కి పోయినా ఎప్ అప్లై చేసిన వాళ్ళు ఒ ఓ యాభై వేల మంది దాకా అప్లై చేస్తన్నారే ఇలా ఇంకేమన్న గ్రూప్ ఎగ్జామ్లు పడితే లక్షల మందీ ఆ పైయి పోస్ట్లు చూస్ మూడు వందలు రెండు వందలూ యాభై అరవై పోస్టులు ఉన్నయి కూడా ఉన్నయి జాబ్లు దానికి అంత కాం టీషన్ ఉంటే ఏవడు కొ
అదే ఒక్క పోస్ట్ ఉంటే పది మంది అప్ అప్లై చేత్తన్నారు
అంత కాంపిటీషనా ఒకప్పుడు అట్లుండేది ఏ పై ఒక ము ముప్పై సంవత్సరాల కిందట అ తీసుకొచ్చి ఉద్యోగాల్లో పెట్టారు ఆ ఒక పది చదివితే ఆ మీరు పది చదివారా ఆ మీరు ఈ జాబ్ చేయట అని ఆ పిలిచి జాబ్లు ఇచ్చారు
అదే మరి టె ఎంటెక్లో ఎంటెక్లో ఎం బి యల్ చేసినొల్లె
ఆ మాలాాంటోళ్ళు మేమేం యం బి ఏ చేసి చేసినం ఎంబీఏ చేస్తూ ఎక్కడో బెంగళూరు అట్టటు పోవాలంట అంత దూరం పోలేక మేము ఏదో
ఊ అవును అక్క ఫస్ట్ జాబ్ వస్తే మాక్సిమం ఎన్ బెంగళూరే ఆ ప్రిఫర్ చేస్తున్నారు.
అందుకనే అంత దూర అక్కడ ఎంత లివింగ్ కాస్ట్ తెలుసా ఫస్ట్ ఒక లక్ష రూపాయలు అన్ని అడ్వాన్స్లు కట్టేయాలి రూమ్లకి
ఊ మన బా
ఆ అక్కడ ఫ్రూ ఐదు వందలు ఆరు వందలు లేనిది నీకు అది రాదు ఊ అలాంటప్పుడు మనకు వచ్చే జీతానికి అక్కడ ఏమీ ఉండదన్నమాట మిగులుడు
ఊ మాకు తెలిసిన వాలు జాబ్ అసస్తే అట్లనే అయింది టూ ఇయర్స్ వరకు అక్కడ జాబ్ ఉండాల్సి వస్తే మొత్తం వచ్చే సాలరీ సరిపోక ఇంటి దగ్గర నుండి పెట్టాల్సి వచ్చింది. ఊ వాళ్ళు జాబ్ చేసేదే కనీసం ఏమైనా సేవ్ చేస్త మన వాళ్ళు జాబ్ చేస్తూ కూడా ఇంకా మనమే వాళ్ళకి ఇంక పెట్టాలంటే ఎట్లా
ఆ గవర్నమెంట్ జాబ్ లో గవర్ గవర్నమెంట్ జాబులు రావాయే ప్రైవేట్ జాబులు వస్తనేమో ఎక్కడెక్కడో వస్తే అయి కూడా థర్టీ థౌసండ్ అట్లాంటుయి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్ నే బొచ్చడి తీసేసారు కరోనా వచ్చాక తెలుస ఆ ఎన్ని కంప్ నిల్బనియో హైదరాబాద్ లో చూడట్లే ఎన్ని కంపెనీలు మూసేస్తారు ఇంకా ముసేత్తారు ఇంకా మూసేయారని గ్యారంటీ ఏంటి ఇప్పుడు మనం ఒక జాబ్ చేసేవాళ్ళన రా మనతో పాటు ఇంకా మీ ఒక పది వేల మంది ఒక ఆఫీస్ లో ఉన్నారు అనుకో అసలు ఆఫీసే తీసత్త్ మనము ఏం చేత్తము.
అదే కదా అదే అర్ధం కావట్ల ఏదా అని ఇప్పుడు వేసే స్టెప్పులు బట్టే ఉంటాది కదా నెక్ట్ ఆఫ్టర్ టెన్త్ే కదా
ఆ అవును
హమ్ అయినా ఏంటో కొత్త కొత్త యాప్స్ రావడం ఉన్న జాబ్స్ తీసేయడం.
ఇదే జరుగితుంది జనాలలో ఏది దేనికి క్లారిటీ లేని జీవి తాల్ రా ఒక మాటలో చెప్పాలంటే చదివితే జాబ్లు వస్తాయని గ్యారెంటీ లేదు ఆ సరే తిని బతుకుతుంటే మంచి హెల్త్ ఉంటదని గ్యారెంటీ ఆ మంచి మంచిగా హెల్దీగా బతికి చచ్చిపోతామని లేదు. ఏది లేదే ఏంటో అట్లా రోజులు గడపడమే
అదే అదే అర్ధం కావట్లేదు ఇక దీని మీదే మాట్లాడుతున్నాం పాపతోటి తనేమో మరి ఇంక చెప్పాలి ఇంక కూర్చోబెట్టని దగ్గరకి తనకు అర్థమయ్యేలాగాని చెప్పాలి మేమే
టైముందిగా ఎగ్జామ్స్ అయిపోయా కాసేపు కూర్చోబెట్టి రో ఎగ్జామ్ ఇప్పుడు ఏం చెప్పకండి మళ్ళా కోప్మ్ ఎక్కువేయి ఆ నాకు అది ఇదా అని ఏడ్చి పైగా టెన్షన్లు పెట్టుకుందంటే ఆ ఎగ్జామ్స్ కూడా ఏమి రాయదు
మ్మ్ ఇగా అదే మేము కూడా అదే ఆలోచించ్నాం ఆఫ్టర్ ఎగ్జామ్స్ కొంచెం హాల్డేస్ ఉంటాయి కదా
ఆ
పొచ్చిలే తనకి అర్ధమయే లాగ
ఆ
ఇంగా అదే అనుకుంటనా
ఆ పనే చేయండి ఆగండి కొన్ని రోజులు
మ్మ్ అదే ఇక చెయ్యాలి కోర పోదేటి పప్పు చేసిన అక్కా
ఆ
మ్మ్ మ్ మీరేం చేస్తున్నారు అందరు మంచిగా ఉన్నారా
అందరు మంచిగా ఉన్నారు మాదేంటి వంకాయ కూర చేసుకున్నాం
ఆహా
ఏం తిన్నా ఇక అట్లేనే ఉంటది ఎండకు బయటికి వెళ్ళలేమాయే
అవును ఈ ఎండలెంటో ఇప్పుడే ఎట్లున్నాయో అసలు ఇం ఇంకో వన్ మంత్ ఆగితే ఎట్లున్
ఇంకా త్రీ మంత్స్ భరించ్ జూన్ దాకా ఎండలే మనకి
మ్మ్ ఎండలో మల్ పొద్దుటిలేమో ఎండ ఈవినింగ్ అయితే గాలిదుమ్మ వస్తుంది మళ్ళీ
ఆ ఉబ్బదిస్తుంది బాగా ఉబ్బదిస్త్
మ్మ్ ఇగ అల్ది మొగ్గొలా కాసేపు ప్రశాంతంగా బయట కూర్చుందాం అనుకున్న చల్లబడ్డప్పుడు అదీ లేదు
అంత తిక మక్కగా ఉంటున్నాయి ఏ చెట్ల కింద కూర్చోవడమే సాయంత్రం పూట అయితే కాసేపు తెల్లడిగాలోస్తది
మ్మ్ అదే
కిందున్నా హీటే బాడీకి
అవును మొత్తం ఎంత కూడా పొల్యూషనే అసలు మనం ఏదో అనుకుంటాం గానీ
ఆ
హ్మ్
ఎప్పుడైనా సాయంత్రం పూట కొంచెం చెట్ల కింద కూర్చొని చెట్ల దగ్గర కూర్చుంటేనే హ్యాపీ అది చాలా మంచి గాలి, మంచి ఆక్సిజన్ వచ్చిద్ది.
ఆ సారేలే అక్క మరైతే
ఆ స్ సరేలేరా
కొంచెం పనుందక్క మళ్ళీ ఎప్పుడైన కాల్ చేస్తాలే నేను
ఆస్ సరేలేరా
ఆ సరే సరే అక్క
ఆ